అలో హలో
హలో ఏం ఇ ఇంేం సౌండ్ రావట్ంలేదు
రాదు అంతే
నీకునిపిస్తుందా రింగ్ అయింది సౌండ్ వచ్చిందా నీకు
వచ్చి గ్రాములు రాలేదు రాదు అట్లా స్ప్లేనే అవుతుంది
హ్మ్మ్ హ్మ్మ్
అ
ఏం చెయ్యట్లేదు నువ్వేం చేస్తున్నావు్
నేను ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా
హ ఇంకా మరి సంగతులు
ఏ ఉన్నాయి సరే
అ మొన్నెలా వచ్చారా గెట్టుగదర్కి
హ్మ్మ్ వెళ్ళాం గా
ఆహా
గట్టి ఏద పెట్టారు కంతకి సో అందరూ కలిసి
టెన్త్ క్లాస్ స్ెంట్సా
హ్మ్మ్
ఎంత మంది వచ్చారు
అవునా
ఉ తోటల్లా పెట్టారు
అబ్బో హ్మ్మ్
మామిడి తోటలో
ఉహు ఉ
ఆ కార్య
హుబాగా ఎంజాయ్ చేసార్ అన్నమాట
బాగా బస్
హు
అలా వచ్చారు
ఆ
టిఫిన్లు భోజనాలు అన్నీ అక్కడే
భోజనాలు కూడా
ఊ అంతే భోజనాలే కదా
ఎమ్ పెట్టారు వెరైటీస్
నాన్ వెజ్ పెట్టారు మట మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై హు హు ఇంకా గోంగూరా బిర్యానీ
హు హూ
బ్రెడ్ హల్వా
అబ్బో బ్రెడ్ హల్వా కూడా పెట్టారా హు
ఇంకా ఆ గారే
గారే ఊ పెరుగువడ పేట్టలేదా
లేదూ
ఊ
బప్ పా భోజనాలు అయిపోయాకా ఆ భోజనాలు అయిపోయాక ఇంకా పార్లు డ్యాన్సు గేమ్స్
ఊ ఫ్యామిలీస్ కూడా వచ్ టారా
ఓన్లీ స్కూల్ క్లాస్ మీట్స్ ఏ
ఉ అవును అవున హు అందరూ బాగా సెటిల్ అయిపోయింటారే
ఆ బాగా సెటిల్ అయిపోయారూ విదేశాల నుంచి కూడా వెలివేసి వాళ్ళలో ఒకడు సెటిల్ అయినాడు
అవునా ఉమ్ అంత దూరం నుంచి కూడా ఒ చ్చరా
ఉమ్ వచ్చారు
మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా?
ఊ మా బెస్ట్ ఫ్రెండ్స్ అందరు వచ్చారు బాగా ఎండైంది తెలుసా ఈ రోజంతా
ఆ అలాగా అప్పుడప్పుడు ఎళ్తా ఉంటే హాయిగా ఉంటది మనసుకీ
ఆ అదే అన్ సంవత్సరం సంవత్సరం పెడదాము అని చెప్పీ ఈవినింగ్ ఇంకా స్నాక్ కూడా ఇక్కడ పెట్టారు
ఆ స్నాక్స్ ఏం పెట్ టరూ
స్నాక్సా సమోసా
ఉమ్
జిలేేబి
ఆ
నేనేమో ఆలుపూరి తీసుకెళ్లాను హరి అట్లాఅట్లా ఒక్కక్క రకం స్వీట్ తెచ్చారు అన్నమాట వాళ్ళ ఊరిలో చెందా
ఆ ఏ ఊరు ఫేమస్ అయి ఉంటే తెచ్చినాం తిన్నారు ఉమ్ అలా చేసుకుంటే బాగుంటది
ఆ వచ్చారు ఇంకా ఐదింటి వరకు అందరం కబుర్లు చెప్పుకొని ఏ తర్వాత వెళ్ళి పోయారు
టైమ్ ఊరికే అయిపోయి ఉంటది
ఆ ఒకప్పుడు రోజు ఊరకనే జరుపు పోయింది
నచ్చక్ పోతే ఎతెల్తదో అ తెలీదు ఆ
ఊహు
హు అందరు అడ్రస్లు అవి తీసుకున్నార అందరు అడ్రస్లు ఫోన్ నెంబర్లు
ఆ ఫోన్ నెంబర్లు తీసుకున్నాం ఏం నింపాది అప్పుడప్ ఉప్పుడే మాట్లాడుకుంటా ఉంటంటే
హూ అవును టచ్ లో ఉంటే హు అవును ముప్పై ఏళ్లైంది దా ఒక్కొక్కల్ నే కలిసి
ఊ ముప్పై ఐదు కలిసి
హూ వా హూ మారిపోయింటారు ఒక్కొక్కళ్ళు
చల్ మై ఎక్కిలావు పడ్డది కొంత మందిన్ గుడ్ పక్కకెళ్ళం కన్ కొంత మందిని గుర్తు పట్టె
ఊ ఆహా అవునా ఏమిచ్చి చేయట్లేదు కాలీగానే ఉన్నాం హ్మ్ ఆల్ పిల్లల్ వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయారా పెద్ద తాగా వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయి పోయుంటారుగా
ఆ అంటే ఇంచుమించు మ్యారేజ్ టైంకి వచ్చారు పిల్లలంతా ఉహు పిల్లలంతా
ఆ హా
ఇక మ్యారేజీ టైం కొచేది ఇంక వర్సగా ఒక్కొక్కళ్ళయి పెళ్ళిళ్ళు లేరు చూస్తుంటరట మ్యాచులు అందరూ ఒకే వలేగా
అవును అందరు పిల్లలు
నమసె గలత్తారు పెళ్లిళ్లు జూడు పట్స్ సంబందాయ్
ఆ ఏతకటం ఆవును ఊ
ఏం
అ పెహల్ ఏది ఇంకా ఏమున్నయ్ ఆ ఊరు కూడా చూసి రావాలస్ తుంది ఊరంతా ఫేమస్ ప్లేస్ ఇట్లన్ని ఆ ఊళ్ లో ఫేమస్ ప్లేస్లన్నీ చూసి రావాల్సింది ఊ ఊ
తిరుపత్
ఊ
నెయ్యి కదూ పెద్ద పెద్ద ఊ
ఆ అయన్ని చూసి రావాల్సింది ఊ ఇంకా ఏం మళ్ళీ
ఆ ఎల్లాను
ఆవును
ఏం సరిపోలేదు ఇంకా అక్కడికి మార్నింగ్ వెళ్ళాం కదా చిన్న చిన్న గుళ్ళ అయి చూసుకున్నాం ఆ అందరూ వచ్చేటట్టు ప్రతి ప్ర లోకల్లో గుడ్లు అయి చూసుకొని ఆ అన్నీ టైమ్ సరిపోలేదు కానీ ఏదో ఒకటి రెండు ప్లేసీ కెళ్లేసె వచ్చా ఊ
ఆహ షాప్ ప్పిన్ చేయాల్సింది అక్కడ ఫేమస్ చీరలు అయి ఉంటాయి కదా మాకాయ పొట్ట టిఫినే ఉ మీకు టిఫిన్ ఏనా
ఈ పూట టిఫినా అమ్మా అంటున్నా.
హలో అదే టిఫిన్ అని చెప్పాను. హలో ఆ హలో టిఫిన్ అని చెప్పాను అంటున్నా, హలో హలో ఆ
ఉ అలిసింది అన్ని సర్కొని ఎంటిదే